హలో
ఏం చేస్తునవ్
ఏం లే ఖాళీ రూం లో ఉన్నా
ఆహ తిన్నావా
తిన్న ఇంతకుముందే తిన్నావా నువ్వు
తిన్న తిన్న ఏం కర్రీ
పప్పు పప్పు పప్పు అంతను
ఏముంది ఏం లేదు ఖాళీ యే
ఏం సంగతులు
చెప్పాలి ఏడున్నావ్
హాస్టల్లో
ఊహూ హాస్టల్లోన ఇప్పుడెట్లుంది హాస్టల్లో మొత్తం ఏదో గ్యాస్ స్టావ్ చే గ్యాస్ లు వస్తలేవు కదా గ్యాస్ స్టవ్
కట్టెల పొయ్యి మీద వండుతారు
అదే మరి ఫుడ్కి ఇబ్బంది కావట్లేదా ఎట్లుంటుంది
అంతా మంచిగ ఉంటాందిగ ఏవి ఇబ్బంది లేదు
అవునా మరి మంచి
మంచిగ ఉంది పర్లేదు ఓకే
హ్మ్ హ్మ్ తినేటట్ తినేటట్టుందా
తినేటట్టు ఉంది హాస్టల్ ఫుడ్ ఎట్లుంటదో తెలుసుగా నీకు
నేను కూడ రూమ్ లో ఉన్నా
వండుకున్నారా
మ్ వండుకున్నాం వండుకున్నాం
తిన్నారా మరీ
తిన్నం తిన్నాం తిన్న ఇట్లా కొంచెం బయటకిెళ్ళిన తి గదామని
ఆహా ఏం కూరండావ్
ఎగ్
ఇంకా చెప్పు నువ్వే నువ్వే నా ఉండింది
ఆ నేనే నేనే
నావుదండి వచ్చినీ ఒచ్చు గనీ అంద పర్ఫెక్టట్ గ ఓన్లీ ఎగ్ ఎగ్ ఫ్రోరైస్ ఇదె ఎస అపో
అవునా
నతే అంట పర్ఫెడిని కా
ఇఅ నాకు ఫస్ట్ లో రాకపోయేది మా రూమ్ లో వేరే వాళ్ళు ఒండుతుం అంటే వాళ్ళని చూశి జూశి నాకు గూడా అలవాట్ అయింది మ్ ఎప్పుడు వొయినవ్ మరి రూమ్కిి మొన్న ఊర్లనె ఉన్నవ్
మొన్న ఊళ్ళ ఉన్నా మొన్న వచ్చినా నేన్ గుత మొన్నడుంటే నిన్న వచ్చిన
ఉం హు
వచ్చినయిక్కడికి ట్రైన్ అండి ఇక్కడ్దాక ట్రైన్ వచ్చిన ట్రైన్ నుంచి మల్ల బస్కొచ్చిన
బస్ కొచ్చినవా
ఆ
మ్హ్ వచ్చా మంచిగా వచ్చా అన్నారు ఫస్ట్ టైం కదా ఇటు రావడం ఆ హైదరాబాద్ కు మిస్ అవడు ఇట్లామన్నా
మిస్ అవ్వాల మిస్ అవ్వాలంటే అయినా ఒక కాడ దిగక ఇంకో కాడ దిగిన చూసుకోలే
అయ్య మ మల్లెట్లవొయినవ్
మళ్ళా ఇఅ లొకేషన్ పట్టుకని వెళ్ళిన ఫ్రెండ్ గడు లొకేషన్ పెట్ లొకేషన్ పెట్టుకని వెళ్ళా
ఆహా
గల్లల్ గల్లిల్ ఇకుంట వొయిన
మ్హ్ ఇప్పుడు మరి దసరాకు మళ్ళ పోతవ ఊరికి మ్ పోన సార్ దసరా బా చేశి రట్టుంది
బానే జేష్నం అంటే ఇక ఊర్లో తెలిచా నీకు మన శీరల ఆ ఆలయంలో ఇక్కడ పెడద్దరు విగ్రహం ఈ ట్వంటీ సెవెన్ కి వస్తుంది గ శ్రీరామ నవమనే
అ ఆ ఎప్
అ శ్రీరామనవమి వస్తుందిగా ట్వంటి సెవెన్ ట్వంటీ సెవెన్ వస్తున్నాయి శ్రీరామనవమి ఏ ఊళ్లో ఏం చేస్తాండు ఇయాళ్ళ విగ్రహలను తీసు కొచ్చి ఊరు మొత్తం ఇగ ఇట్లా ఊరే వింపిస్తారు
ఆ ప్రటిష్ ప్రొటిష్ చేసారదంటగా
ఆ మ మ మళ్ళ కళ్యాణం ఉంటది ఈ మధ్య అందరు కలిసిమ ఎవరు ఎవడో క చౌండరు
ఉమ్మ్మ్అదే గద మంచిగానే చెస్తారు ఆడ్నే కదా దుర్గమ్మంత కూడా పెట్టేది దుర్గమాతో మీ మ గ్రాండ్ చేస్తర అనుకుంట ఊర్లో మంచిగా
ఆ గ్రాండ్ గా కంటే మంచి అంటే చేస్తది ఇక అన్ని ఇక దీక్షలుండాయి అన్నిండి మాలలు వేసుకుని
నువ్వు వేసుకున్నావ ఎప్పుడన్నా మరి మాల
బాగ ఎప్పుడు వేసుకోవాలె వేసుకుందాం అని చూసినా పోయినసారి కాగాని ఉమ్మడిగా చిన్న ఇంట్లో ఫ్యామిలీ ప్రోబ్లమ్స్ ఉంటయిగా
ఉహ్
ఏ దాన్ గొ నా మమ్మిని అడిగిన చెవ మంటే వద్దురా అది అని చెప్పిను
ఆహా అవున
నావుదక దీక్ష దీక్షలు ఉండాలని నా వతే చాలు బరికు ఉంది
అవును ఉండాలంట దీక్షలొ మంచిది అంటారు మొత్తం మైండ్ ఫ్రెష్ ఉంటుదంట బాగుంటుదంట అంటే మా ఫ్రెండ్స్ చేస్తారు వాళ్ చెప్పారు
మాతొ తోటి ఉండడం బబాని తోటే ఇదే దీక్షలు ఉంటే బావ భవానీ తొటున్నట్టుస
మ్మ్ భవానీ తో దేవుని మాలేసినట్టు ఇగ దేవుని సన్నిధిలోనే ఉంటడు దేవున్నే పలకడం కానీ ఏమి ఇట్లా చెడు ఆలోచనలు రాకుంటా చెడి చేష్టలు గ ట్లేం చెయ్యకుంట
మ్ ఒక తొమ్మిది రోజులు మంచి
తొమ్మిది రోజులు ఆ అమ్మకాడుంటా చాలా మైండు కూడా ఫ్రెష్ ఉంటది మన బాడీ బావుంటది ఫుడ్ అయినా కూడా ఏదైనా కూడా ఎయ్యాల నేను కూడా ఏద్దాం అనుకు కుంటున్నా గానీ అదే చూస్తున్న్ ఎయ్యాలా వద్దా ఐమీన్ సెట్ ఐతదా నాకు కాదా
మ్మ్ ఈ సారి వస్తాదిగా మళ్ళా దసరా అప్పుడు మామ్మీ వాళ్ళనడిగి
అదే నేను కూడా ఈసారి ఏద్దామని అనుకుంటున్నా కొన్ చూసా నేన్ కూడా ఇంట్లో అడుగుతా మ్మ్ మామమ్మి అమ్మ వాళ్ళు చెప్పిర్రు ఏసుకుంటే ఏసుకో అని అని అన్నారు
ఏసుకుంటే మంచి జరుగుతుది మంచిగా మన కూడా
ఆ మంచిది మంచిగుంటది ఇంట్లో మంచి ఉంటది ఒకసారైనా ఎయ్యాల మాల ఉమ్ ఏడ వరంగల్ కదా ఉమ్ నాన్నేస్తారా
మాల తీడాయె అంత ఇగ
అవునా
ఆ ఫేమస్ ఇవి అక్కడ
మళ్ళ మాల ఇప్పడమే క్కడ
మాలిప్పాండి ఇగ నువ్వు అంటే నువ్వు ఎంచుకోవాలి ఇగ అంటే ఇక్కడ బయట పోతే ఇప్పచ్చు దేవుని ఏమైనా ఆలయాలు ఉంటాయి చూసినావా దేవుని ఆలయాలు దాంట్లో ఇప్పొచ్చు కానీ సంధింగ్ ఏమన్నా బైటికి పోయి ఆక్కడి బైటిప్పుకోచ్చన బైటిప్పుకోచ్చు అది నీ ఇష్టం ఇగ
అవునా
పోయిైన సార్ అయితే, మా అన్న వాళ్ళంతా ఏదో ఫేమస్ టెంపుల్ కి వెళ్ళారు.
ఆ ఇది విజయవాడలే ఉంటాది కదా అక్కడికి పోతారు కదా చాలా మంది.
హు అక్కడికి వెళ్ళి ప్లేసెస్ అదేదో గుడి నాకంత గుర్తుకు రావట్లా గుడి పేరు
హూ అది గుడి పేరు అంటే ఫేమస్ దుర్గామాతది ఎవరు చాలా వరకు మాలేసిన నోళ్ళందరూ అలాగే పోతారు
ఎట్లాంటిే ఇగ మా అయ్యప్ప మాల స్తే బైకి ఎట్ల వెళ్తామో ఇది అట్
అడుగుతడు అంటే నార్మల్ అక్కడనే తీయాలనే లేదు ఎక్కడైనా తీయొచ్చు అంట
ఆ ఎక్ ఎక్కడన్నా ఇయ్యొచ్చు కానీ కాకపోతే కొందరు ఇట్లా మొక్కుంట ఎట్లా అని కొంతమంది అక్కడే తరి గా
హు హుమ్ అవునా కే ఆ మే మన కాలేజ్ ఏమైంది నే పోయినావ
ఆ వచ్చిన కాలేజ్ లో ఉన్నా
అవునా మరి పోయినా అవలా
వచ్చిన హాస్టల్ కి వచ్చినా
హు హ్ అవును సెమ్ ఎప్పుడుంది మీకు
నేన్ చెన్మ ఐటీ చేస్తున్నా నాకు డిగ్రీ కాద్ నేన్ చేసేది
అవునా నేను డిగ్రీ అనుకుంటున్న నేను
డిగ్రీ కాదు మా అన్న డిగ్రీ చేస్తున్నడు
అవునా నేను డిగ్రీ ఏమో అనుకుంటున్నాను ఇన్ని రోజుల కానుంచి ఆ హా ఐటీ ఇప్పుడు మీకు ఎట్లా మరి ఐటీఐ ఇయర్ కయా ఎగ్జామ్లు
ఆ అగ జూన్ జూన్ జూలైలో ఉంటాయి ఆ సిబిటి ఎగ్జామ్ ఉంటది ఆన్లైన్ ఎగ్జామ్
టి ఎగ్జామ్ ఆ
హ్మ్ సిబిటి ఎగ్జామ్ ఉంటది ఆన్లైన్ బబ్లింగ్ సిస్టమ్
మ్మ్ హుమ్ నాయ్ కోర్సు ఎందాలే నీది
వెల్డర్ వెల్డర్ వెల్డర్
వెల్డర్ రా
హ్మ్
ఆహా
తీసుకున్న అదేక ఆ మంచిగా ఉంటది
ఆహా
హ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు మరీ నువ్
ఏమో ఈ యా ఈ ఎండాకాలం సెలువులు ఇచ్చిన్ రనుకో
హమ్
మాకు ఇస్తే మేల్ ఇస్తారు కావచ్చు అంటే ఎక్కువ రోజులు ఉండవు మాకు సెలవులు
వన్ మంత్ ఇస్తరా
ఏ వన్ మంత్ కూడా ఏమి ఇస్తరు ఇయరు ఒక పదిహేను రోజులు ఇస్తారేమో
అంతేనా
ఉమ్
చాలు చాలు చేస్తున్నవ్
ఉమ్ చాలా తక్కువ నెలి ఇస్తారేమ అనుకున్నా నెల ఇయారు ఒక పదిహేను రోజులు ప ఇరవై రోజులు ఇస్తారు కావచ్చు
ఉమ్
అంటే ఇ మీరు ఏం చిన్నపిల్లలు కాదు కదా అది అని అంటరు
ఆ
ఉమ్ ఇప్పుడు నాకి ఈ ఏప్రిల్ లో మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి
ఈ ఏప్రిల్ లోన
ఆ ఏప్రిల్ లో సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి
ఫస్ట్ సెమ్ అయిపోయిందా మీది
ఆ అయిపోయింది అయిపోయింది ఫస్ట్ సెమ్ అయిపోయింది
ఆహా ఇప్పుడు నీది థర్డ్ సెమ్ ఫోర్త్ గద నీది
ఆ
ఇప్పుడు నీది ఎన్నో సెమ్ ఫోర్త్ సెమ్మా ఇప్పుడు నీది ఆ ఓకే ఓకే ఆ ఓకే ఓకే అదే మర్చిపోయా
ఉమ్ నాది ఫోర్త్ సెమ్ ఎప్పుడో అయిపోయింది ఫోర్త్ సెమ్ అయిపోలే సారి థర్డ్ ఎ ఫస్ట్ సెమ్ అయిపోయింది ఫోర్త్ సెమ్ ఇప్పుడు నడుతంది అ ఇగ ఈ ఎగ్జామ్లు ఏప్రిల్ లో ఉన్నాయి అంట
ఆ
ఇగ చదవాలి కూసోనీ బుక్కులు ముందు వేసి చదవాలి
ఉహు ఏంటి మరి కబుర్లు అమ్మ నాన్న వాళ్ళు ఎట్లున్నారు ఇగ
ఆ మంచిగానే ఉన్నారు మీ వొళ్ళు ఎట్లు ఉన్నారు అమ్మ నాన్న
ఆ అందరు మంచిగానే ఉన్నారు
ఆ ఏం చేసిన్రంటంది అంత బాగున్నార చెల్ల ఇట్లా
ఆ అంత బాగానేఉన్న
ఉమ్ ఎప్పుడు వస్తావ్ మరి ఊరికి నువ్
ఓ నాకు ఇంకా త్రీ మంత్స్ పడతది వచ్చుని వచ్చేసరికి
ఇయ్య అంతలాంగా
చిన్న పని ఉంది చూసుకొని వస్తా
అవునా
సరేలే మరి తిన్నావా మరి పోయి
ఆ తిన్న తిన్న తిన్నా
న్నవా
హ్మ్ తిన్న తిన్న ఫస్ట్ తిన్న
హ్మ్
సర్లే మరి
హ్మ్ సరే మరి గుడ్ నైట్
ఆ వచ్చినంకళ్దాం
ఆ ఆ సరే
ఆ సరె
బాయ్ గుడ్ నైట్